హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదు నువ్వు
నేనుఏం చేయట్లే ఇప్పుడే పైకెళ్లి బట్టలు ఆరేసి వచ్చినా రూమ్కి
ఆహా నేను ఇప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నా
ఏం ట్యాబ్లెట్
ఐరన్ టాబ్లెట్
ఓహో తిన్నావా
తిన్నా నువ్వు
తిన్నాఏం ఏం కురా
మాదీ బీరకై
ఓ మాదికూడా బీరకాయే
ఓ సేమ్ పించ్
సేం సేం పించ్ ఉమ్
ఉమ్ ఇంకా
చెప్పాలీ ఇంకా ఏం చేస్తున్నావ్, ఏడకీ పోలే గాని సండే ఆ గోల్కొండ పోదాం వస్తావా,
ఊ వస్తా పోదాం
రూట్ తెలుసా మరి ఎట్లా పోవాల్నా అని
తెల్వాదు నువ్వే చూడాలా నీకే తెలుస్తాయి, అన్నీ
నాకేం తెలిసే కనుక్కోవాలి
నువ్వు ఇంతకుముందు ఎక్కడెక్కడకి పోయినావ్
ఇంతకుముందు ఏడకి పోయినా చార్ మినార్ పోయినా అమ్మపల్లి
ఊ
యాదగిరి, స్వర్ణగిరి
అమ్మపల్లి బాగుంటదా,
ఆ బాగుంటది షూ షూటింగ్స్ కి మంచిగా ఉంటది అక్కడ మంచి షూటి టింగ్ తీసుకోవచ్చు ఫోటోషూట్ బాగుంటుది.
ఏం దేవుడు అక్కడ అమ్మపల్లిలో
అదే రా సీ సీతారాములు శ్రీరామచంద్ర ఆ టెంపుల్ ఏదే ఇది పాత పురాతనమైన టెంపుల్ అది కానీ శంషాబాద్ సైడ్
ఉహు
ఉమ్ ఇక్కడ నుంచి అటు పోయి శంషాబాద్ నుంచి పోయి అక్కడ డైరెక్ట్ మళ్ళా బస్సులు పోవు అక్కడ దిగి ఆటో ఎక్కి ఆటో నుంచి పోవాలి
చార్మినార్లో ఏమేమి తెచ్చుకున్నావ్,
చార్ మినార్ అప్పుడు నేను ఏం తెచ్చుకోలే గాని అప్పుడేది. ఆ ప పర్ఫ్యూమ్ ఒక్కటే తెచ్చుకున్నా అంతే
ఏం పర్ఫ్యూమ్
జాస్మిన్ ఫ్లేవర్ అది ఉంటది, అది ఏమంటారు అత్తర్
అహా ఎంత పడ్డది.
చిన్న బాటిల్ అదే బాటిల్ బట్టి కాస్ట్ ఉన్నది. నేను తీసుకునే ఫిఫ్టీ రూపీస్ చిన్నది,
అంత తక్కువకి కూడా వస్తదా పర్ఫ్యూమ్ చార్మినార్ల అదే అంటున్నా
అత్తరు తెలుసా నీకు జాస్మిన్ ఫ్లేవర్, రోజ్ ఫ్లేవర్ అవన్నీ ఉంటాయి. కదా
అవునవును
ఆ మరి అవి చిన్నది బాటిలు ఉంటది అవి ఫిఫ్టీ రూపీస్
హా
ఏమో నేను ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ రూపీస్ కే తీసుకున్నా,
ఫిఫ్టీ రూపీస్ అంటే నేను కూడా తీసుకుంటుండే, నాకు తెల్వద్ ఫిఫ్టీ రుపీస్ కి గంత చిన్న రేట్ దానికి అంత ఉంటదని,
అ ఉంటది చిన్న బాటిల్ ఉంటది, ఫిఫ్ ఫిఫ్టీ రుపీస్ దే హుమ్ డ్రస్ నువ్వు డ్రెస్సు ఆర్డర్ పెట్టినావు కదా ఎప్పుడు చూపిస్తుంది.
అది ప్లేస్ అయ్యంది అంతే షిప్ కాలేదు ఇంకా ఏం కాలేదు అది ఎప్పుడు వస్తదో ఏమో క్యాన్సల్ చేయలో అర్థం అయితలేదు
అది అల్ అక్కడ ఏ డేట్ చూపిస్తుంది ఎప్పుడికి డెలివరీ అయితుందని చూపిస్తుంది
ఆ నైన్త్ కో ఎప్పుడుంది సెవెంత్ కు ఉంది సెవెంత ఆహా ఎయిత్
ఎయితో నైన్ తో అంటే ఈ రోజు అయినా రేపు అన్న వస్తది కావచ్చు
అది ఇంకా షిప్ ఏ అవ్వలేదు
ఇంకెంతలోక అయిదిలే గాని
ఒకవేళ అది ఆ ఏమంటారు నీ ఇక్కడ వచ్చినట్టే వస్త వస్తే అప్పుడు ఏం చేస్తావు
అయితే ఏమైతది
అయితే ఇంతకు ముందు చార్మినార్ ఇంకేదో ప్లేస్ చెప్నం అమ్మ ఇంకేడికి పోయనవ్
గిరి యాదగిరి
స్వర్ణగిరి పోయినా యాదగిరి పోయినా చార్మినార్ పోయినా నేను మోపల్లి పోలా అంపల్లి చూడాల ఇంకా అ
ఇంకేమున్నాయి
నువ్ పోయిన ప్లేసెస్
ఖైరతాబాద్ చూస్నావా వినాయకుణ్ణి
చూడలేదు
నేను పోయినా చూసిన
సారి పోవాలే ఎట్లయితదొ చూద్దాం అప్పటి వరకు ఆహా
మ్
అయినా ఎల్లుండి గోల్కొండ పోదామంటురు కానీ ఎండ కొడతాదని
ఎండ కొడతది మనం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి అప్పు అట్ల అయితేనే సెట్ అయితది లేకపోతే అయితది మన పని ఓ పోయి వచ్చేసరికి
అదే అదే మార్నింగ్ ఏ టైమ్కి మళ్ళా
మార్నింగ్ ఆ ఎర్లీ మార్నింగ్ ఈడే సిక్స్ కి బయ బయట ఉండాలి
ఆ పిల్ల ఏమంటదొ
అడగాలి వచ్చినంక మన అడుగుదాం ఆమెనే కదా ఫస్ట్ పోదాం పోదాం అన్నది
అదే కదా మనం వచ్చేసరికి రిటర్న్ ఎంత అయితదో ఏంటో
సాయంత్రమా
రిటర్న్ వచ్చేసరికి ఎంత అయితదో అంటున్నా
అయితదే ఒక ఫోర్ ఫైవ్
మరి ఫుడ్ మధ్యాహ్నం అక్కడ నేనా ఇగ
అక్కడనే మరి ఈడ్ నుంచి తీసుకోదామా ఈన్ని తీసుకుపోదాం మా చెప్పు ఆ
మనీ ఉండాలి కదా మళ్ళా
మ్
అయ్ మే పెట్టుకుటదో
అడదాం ఎందుకంటే అమనే కదా ఫస్ట్ అన్నది
అదే కదా
అవును వోసలు వస్తుందంటనా ఇప్పుడు
ఆ ఉ ఇక్కడనే ఉందంట
మ్ హు ఎంత టైం పట్టిందట్ట అయిపోయి తీసుకు చూసుకుందంట ఆ లెటరు.
ఆ తీసుకుందంట ఎక్కడోనో ఉందంట. ఆకలి అయితుందంతా, ఏముంది ఫుడ్ అని అడుగుతుంది.
ఆ
అంటే బీరక అంటే బాగుందా అని అడుగుతుంది.
మరి నిన్న మరి నిన్న ఫోన్ చేసినప్పుడు ఎందుకు ఫోన్ చేయలేదంట. మరి పెద్ద ఓ యాక్షన్ మరి ఇ యాల చేసింది. మరి అ ట్లా చేసింది నీక్. కు
సైలెంట్ లో పెట్టిందంట, నేను ఫస్ట్ చేసినప్పుడు కూడా ఫోన్ ఎ. త్తలేదు, లేదు అయితే బ. బ్యాగ్ లో లో ఉండేనంత ఏడుకోబోతుండేనంత. అందుకని ఇగా. చూసుకోలేదంట. తర్వాత చూసుకొని ఇందాక చేసింది.
అదే మరి నిన్ను అది కూడా చూసుకుని. కూడా చేయలేగానే. మరి ఎందుకు అంతా ఆమెకి.
ఏమో. అదే చెప్తున్నా కదా ఆటిట్యూడ్.
హ్మ్ అయినా పొద్దున్ ఆ లెటర్లు అవే మెన్షన్ చేయవని అ అన్నావు అట్లా తెలిసింద ఆమెకి అప్పుడే.
అమ్మరి అందులోకి అద్దులో గిట్ల ఉందో ఎట్లానే మరి. యాభై న వచ్చినాక అడిగితే తెలుస్తుంది మరి ఏంద అనేది. వస్తాదేమో. లే గాని కానీ ఆమెనే అడగాలి. ఆమెకే తెలిస్తుంది. కదా ఎక్కువ.
ఆమెకి కొంచెం తెలిసా ఇంత తెలిసినా అని చెప్తుంది. ఆడ ఏం లేకపోయినా అంతంది అని చెప్తుది. ఇంకేది నమ్మాలి మనకి అట్లా అర్థమవుతుంది.
అ అది గూగుల్లో కొట్టి చూద్దాం. కరెక్ట్ లోగో తెలియదు కదా. గూగుల్లో కొట్టి చూస్తే కూడా ఏమేమో వస్తున్నాయి. అవి. కరెక్ట్ లోగా తెలిస్తే ఇదే అన్నట్టు తెలుస్తుంది.
కంపెనీదా.
హ్మ్
అందుకేనే అట్టుంది ఆ ఆమె ఎంత స. ప్పుడు చేయట్లేదు అంటే నార్మల్గా ఉంది.
ఆ
అందుకే నట్టుందమంతా చెప్పుకోవట్లేదు. నార్మల్గా ఉంద
అదే అదే.
అ వస్తేనేమో ఇంకా ఆగబుద్ధి అయ్యేది ఆ.
అయినా తీసుకొని ఎట్లా సెలెక్ట్ చేస్తారే.
ఏమో నాకసలు ఆ. అసలు అర్థం కావట్లేదు, అన్ని దానికంటే అన్ని అన్ని వచ్చి ఉండాలి ఈమె అసలు చదది. చదివింది లేదు, ఏం లేదు ఒక్క రోజుకి పోయి. సెలెక్ట్ అయిందంటే అసలు నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకా అది ఏదో ఉందే, అది జాబ్ కాదు పోడ కాదు.
ఆ
జస్ట్ ట్రైనింగ్ ఇచ్చేది ఉంటది కావచ్చు.
మేబి.
హ్మ్ అదే అనుకుంటున్నా ఇంకా అంత అంత ఈజీ కాబట్టి ఏమి రౌండ్స్ ఏమి. లేకుండా డైరెక్ట్, పర్సనల్ ఇంటర్వూ తీసుకని సెలెక్ట్ చేసారు.
అదే అదే.
గాయన్ను ఉన్నట్టయితే ఇ గ, ఇ గ దానికి. ఆమె కాకకపోయెదే వాళ్ళది ఏందో మరి పబ్లిసిటీ చేసుకోవడం కోసం అని అన్నారు ట్టు మాట్లాడుతుంటే నేను విన్నా
ఆహా
వాళ్ళ ఫ్రెండ్తో చెప్తుంది మనతోని ఒకలాగ వాళ్ళతోని ఒకలాగా అదేంటి అస్సలు ఏమో మనకి మొత్తం పూర్ ర్తిగ చెప్పట్లేదు సగం సగం చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితె ఏ టు జెడ్ మొత్తం చెప్పింది ఆహా మనకి అంత అ జేప్పట్లేదు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో నైట్ కాల్ చేస్తే చెప్పింది ఇట్లా అది అడిగిరు ఇది అడిగిరు చెప్పినా ఏ అదేదో ట్రైనింగ్ ప్రాసెస్ లాగా ఉం ది వాళ్ళీ జా అది రేపిచ్చి అ రేపు ఇచ్చేది జాబ్ లెటర్ కూడా కాదు నార్మల్గా అదేందో ఆ అది జాబ్ లెటర్ వస్తాదో రాదో నమ్మకం లేదు వాళ్ళు ఏదో పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఇంతమందిని సెలెక్ట్ జేస్కుర్రు కెమెరాస్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని జెప్పింది మనకి అయన్ని జేప్పిందా చెప్పనే లేదు చెప్పలేదు మ్మ్ చెప్పదు మ్మ్
ఒకలాగా ఒకరికొకలాగా చెప్పడం
ఏమో మనం మనం చెప్తే ఏమన్నా అంటే ఏమన్నా ఫీల్ అవుతాము అనుకున్నారా లేక పోతే వేరే విధంగా అనుకుంటాం అనుకుందా అంటే వేరే విధంగా ఇంకా పరువు బోయింది చేసింది అట్లా అనుకుంటామేమో అన్నట్టు చెప్పట్లేదు అట్టుంది
ఆమెకి అన్ని డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి డిఫరెంట్ థింకింగ్ ఉంటాది ఆమెది
ఉమ్
ఉమ్ సరే ఎల్లుండి అయితే గోల్కొండకు పోదాం మళ్ళ ఖచ్చితంగా
పోదాం నాకు డ్రెస్ ఇవ్వు బ్లాక్ డ్రెస్
ఇస్త ఇస్త
పోదాం నువ్వు ఏ డ్రెస్ స్నానం జేయ్యు చేస్తలే గాని నువ్వే డ్రెస్ ఎసుకుంటావ్
వేరేదొకటి వైట్ కలర్ వైట్ కలర్ డ్రెస్
మ్ ఆ రే రేపు సాయంత్రం ఇయ్యి ఎసుకొని చూస్తా ఒకసారి
రేపా
రేపు సాయంత్రం ఎల్లుండే గా పోయేది
మ్మ్ ఈ రోజు ఫ్రైడే గదా
ఆ రేపు సాటర్డే రేపు కాలేజ్ కెళ్ళి రివ్యూ ఉంది అది చేస్తే అయిపోతది
అదే అదే
మ్
ఇంకా
ఇంకేముంది చెప్పాలి
ఏం లే సరేలే
ఆ సరే